వినపడుతాది అండి. ఆ వినపపడతాది హు ఎలా ఉన్నారు బాగున్నామండి, మీరు బాగున్నారా,
ఆ బాగున్నామండి,
షాపింగ్ వెళ్ళాల అనుకుంటాన్నాము,
అవునా అండి,
చూస్తారా అండి,
షాపింగ్ కా అండి ఆఫ్లైన్ షాపింగ్ అండి చెయాల అనుకుంటున్నారా మీరు,
ఆఫ్లైన్గా వెళ్దామండి నార్మల్గా ఆన్లైన్ చేసి చేసి బోర్ కొట్టేసి అట్లా బయటకి వెళ్దామని ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ పోదామ అనుకుంటున్నామండి,
అవునాండి ఎటువంటి బట్టలు కొనాల అనుకుంటున్నరు అండి,
ఏం లేదండి క్యాజువల్స్ అంతే నార్మల్గా,
క్యాజువల్స్ అండి, ఏమనా స్పెషల్ ఉందా అండి బట్టలు కొనేకి ఏం లేదు అండి,
తీసుకుందాం అనుకుంటన్నాం అంతే
అండి
హు
మమూలు అయితే ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ కదండి ఆఫ్లైన్ షాపింగ్ తెన్నా మనకి డిస్కౌంట్లు ఉంటాయి
జమేనండి మీరు చెప్పేది కూడా ఏం లేదు జై బాగా ఇంట్లో కూర్చొని మనం ఏం కావాలంటే అది ఆన్లైన్ లో ఆర్డర్ పెడ్
అవునండి వోస్తాయి అందులో మనకు కొన్నిసార్లు ఆఫర్స్ ఉం
చేసి బోర్ కొట్టేసిందండి ఇది మనం ఏం కావాలన్నా అన్ని ఆన్లైన్ లో మాట్లాడి అన్ని ఆన్లైన్లో పెట్టి పెట్టి అందుకని అట్లా బయటకి పోదామని ఆఫ్లైన్కి కానీ ఒక్కొక్కసారి మన ఆన్లైన్ షాపింగ్ బాగా బెటర్ బెస్ట్ అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు మనకి డిఫెక్టివ్ ఐటమ్ వస్తుం టది మనం చూస్ చేసుకోనికి మనం టచ్ చేసి తీసుకోం కదండి
ఆ అదే కానీ మనకి ఇక్కడ
మనం అన్ని చూసి తెచ్చుకుంటు అదొక సాటిస్ఫాక్షన్ ఆఫ్లైన్లో కోనుక్కుంటే బయటికి ఏళ్తాము
అవునండి ఆ ఆ మీరు చెప్పేది నిజమే ఆన్లైన్ షాపింగ్ లో డెఫెక్టివ్ రిటన్స్ వస్తాయి అని కానీ మనకి రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటది కద అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటది
ఆఫ్
బెనిఫిట్స్ గుడా ఉంటాయి గా దండి
హా నిజమే న ఆన్లైన్ అనుకోండి మనం బ బయటకు బోవాల్సిన అవసరం లేదు మనకి ఇంకా డిస్కౌంట్ ఎక్కువ దొరుకుతది
మ్
ఈజీగా వాల్లెదో వచ్చి దీసుకని యెళ్ళిపోతారు మనం మళ్ళీ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అన్నీ జరిగిపోతాయి
అ
ఆఫర్స్ గూడా బాగు వస్తాయండి ఆన్లైన్ లో మొనండి మొన్న రీస రీసెంట్ గా ఒక మేళ జరిగింది దండి దాంట్లో ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరక్ కోన్నిన్నయ్ మీరు తీసుకోలేదా అండి
మేము కొన్నామండి కొన్ని లైన్ షాపింగ్ లోనే ఆఫర్స్ లోపు కొన్ని బట్టలు కొన్నా కొన్నామండి
ఊహు
మీరండి ఆన్లైన్ లో షాపింగ్ రీసెంట్ లో ఏం చేయలేదా అండి
మ్ తీసుకున్నామండి
మ్
పిల్స్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఆన్లైన్ లో నుంచే తెప్పించుకుంటామండి పో పోయే కన్నా తెప్పించుకునేదే బెస్ట్ అని ఒక్కొక్కసారి ఆఫర్స్ ఉంటాయి కదండి అప్పుడు తెప్పించేస్తామండి అన్ని
అన్నీ తెచ్చుకుంట ఉంటాము టైం సేవ్ అవుతుందని చెప్పి మనం థాంక్ దాని బదులు ఇంకో పని చేసుకోవచ్చులేండి చేసుకోవచ్చులే అని
బయటకి పోయక భయం యె స్తది ఒక ఒకసారి పెట్రోల్ పెరిగింది అవునా హుమ్
ఉమ్
ఇం ఇంకేమండి
అందరుూ ఏమైపోయినారంటే ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడిపోయి అన్ని అ ఆలైన్ లోనే కొనడం స్టార్ట్ చేసి ఆఫ్లైన్ లో కొనడం మానేసినారండి
నిజమేనండి అదైతే ఆన్లైన్ వచ్చి ఆన్లైన్ షాపి పింగ్ అందరి పని ఈజీ చేసేసింది అందరినీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా
ఆ కానీ దాని దాని వల్ల ఏమైతుంద అంటే అండి బయటికి వెేళ్ళలెం లేజీనెస్ ఎక్కువ అయిపోతుంది అంతెనదండి బాడీకి ఎక్కడికి పోవాలి అనిపియదు ఏమైనాగానీళ్ లే చిటికలో వస్తాయి కదామ్ మనింటి ముంద
చేరికే అంకితం అయిపోతానమండి ఇవా వ వర్కింగ్ ఏరియాలో చైర్లో కూర్చుంటం ఇంటికి వస్తే చేయిరు వాకింగ్ అనేది లే కుండాపు వతోందండి
అంటే ఇదైతె నిజమేనండి
ఇక అప్పుడప్పుడు ఆఫ్లైన్ కూడా వెళ్ళాలండి ఆఫ్లైన్ కూడా బాగుంటది ఆఫ్లైన్
ఆఫ్లైన్ కూడా నిజమేనండి ఎందుకంటే మనకు కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అయినట్ ట్ ఉంటది నచ్చడం వల్ల
కొంచెం తిరుగుత్ తాము బయట నలగరి మనుషులు కనబడతారు
ఆ
మనం మంచిగా
హ
కొంచెం రిలాక్స్ అవుతాం
ఉ అదేతే నిజమనంట
కావల్సి తినా ఫుడ్ దొరక తది బయట అట్లా పోయ్ ఫుడ్ తినేసి తి
హుమ్
ఫ్యామిలీతో బో తే షాపింగ్ కి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్ చేస్రచ్చండి
అదైతే నిజమే అండి హుమ్ ఏంటోనండి లైఫ్ అంతా ఆన్లైన్ అయిపోయింది ఈ మధ్య
అదైతే నిజమండి ఆన్లైన్ అంత గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ మహిమ అయిపోయింది హుమ్
ఉా
ఇంకేమండి
చెప్పాలండి
చెప్పాలండి
మీరు చెప్తా ఉంటే నాకు కూడా మీతో పాటు బయటికి పోవాలనుంది అంటే ఆన్లైన్ షాపింగ్ నాకు కూడ బయటకి వచ్చి మీతో షాపింగ్ చేయాలని ఉందండి ఆఫ్లైన్ కి చా రోల్ అయిందండి ఇంట్లో ఇంట్లో నుండి బయటికి పోయి అ ఎట్లా బయటికి పోయి ఎ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది బయట ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది మనకి హుమ్ మంచిగుంటది
హుమ్
ఉ ఏంటోనండి లైఫ్ అంతా
ఇంకేమన్
ఏంటోనండి ఆన్లైన్ బతుకలు అయిపోయినాయండి మనవంతా హుమ్
ఎళ్దామా అండి ఇప్పుడు
హుమ్ ఉందండి మ ఇంట్లో ఇంగ కొంచెం ఉన్ వచ్చేకైతే వస్తానండి ఆఫ్లైన్ షాపింగ్ చేసి చానా రోజులయింది నేను కూడా చాల కొనాలండి ఇంట్లోకి చనా వస్తువులు కావలా
నీకు ఏంటికి కూడా కావాలా
ఇంటి వస్తువులు కా బట్ట అవునండి ఇంట్లో వస్తువులు కూడా కావాలా ఇంట్లో వస్తువులు కూడా అయిపోయినాయండి ఉ
అయితే మనం గ్రోసరీస్ షాపింగ్ అన్ని ఒకేసర చేసుకు కునుూద్ద మండ
తీసుకొచ్చండి చేసుకొని రావచ్చండి
ఎంపకీ మండే
పనండి
చెప్పాలండి మీరుే
ఓకే ఉన్నాయా అండి ఇంకా కొంచెం టైం పడుతుందండి నాకు ఇంట్లో పనులు ఉన్నాయి పనులు చేసుకోవాలా వంట చేయాలి ఇవన్నీ ఉన్నాయండి
మీరి రీసెంట్ గా ఏం మన ఆన్లైన్లో మొన్న సేల్ వచ్చింది కదా అండి
అవునండి ఆన్లైన్ సేల్ లో ఆన్లైన్ సేల్లో నేను పె అత్తగా ఏం కొనలేదండి
ఏ క్లాత్స్ క్లాత్స్ ఇ
బట్టలు బట్టలు కూడా ఎక్కువ కొండలేదండి అప్పుడు ఏం అదేమంటారు ఉ
గ్రోసరీస్ ఇ ఏం లేదా అని
ఆ లేదండి
అ అ ఓకే మొన్న మేము ఆన్లైన్ సేల్ నడిచినప్పుడు తీసుకున్నామండి కొన్ని క్లోత్స్ బాగున్నాయి ఇప్పుడు జస్ట్ బయటికి రిలాక్స్ కోసం బయటకి పోదామని ఆఫ్లైన్కి పోదామని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము
అవునండి
ఉమ్
నేను తీసుకోవాలండి
ఉహ్మ్ ఉహ్మ్ తీసుకున్ననండి మీకేమన్నా లిస్ట్ ఉందా అండి
హుమ్ లిస్ట్ పే చెయాలండి మీరు చేసుకున్నారా ఆల్రెడీ
లేదండి. నేను కూడా ప్రిపేర్ చేయాలా ఫస్ట్ మిమ్మల్ని అడిగి తర్వాత చేయ ఒకవేళ మీరు ఓ కే అంటే చేరిపోదామని లిస్ట్ ప్రిపేర్ చేస్తానండి ఉహ్మ్ మీరు ఓకే అంటే లిస్ట్ ప్రీ పేర్ చేద్దామని ఉహ్మ్ ఏమన్నా నేను మర్చిపోతే మళ్ళీ మీరే గుర్తు చేయాలండి.
ఉహ్మ్ సరే అండి ఉహ్మ్
ఇంకేమండి
చెప్పాలండి
మీరే చెప్పాలండి
ఉహ్మ్ ఇంకా కొంచెం టైం పడుతుందండి. నేను ఇంట్లో పనులు చేస్ ఏ
ఆ మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ మీ కంప్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం. నాకే కొంచెం వర్క్ ఉంది. ఉహ్మ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని పిలుచుకొని వెళ్దాం అట్లే బయటెల ఉహ్మ్ బయటే డిన్నర్ చేసేసిద్దామ అండి.
ఉమ్ సరే అండి.
ఉహ్మ్ ప్లాన్ చేస్త్ కోండి
ఉహ్మ్ సరే అండి పిల్లలు బయటికి పోయి చానా రోజులయింది మా మారం చేస్తా ఉన్నారు. బయటికి పోదాం బయటి మోనంచి హుమ్ వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది.
అవునండి. మెయిన్ అదే అండి ఒకసారి అట్లా బయటికి తిప్ బేకింగ్ సరిపోతది వర్క్ కంప్లీట్ అయితది కొన్ని తెచ్చుకో చ్చు బయటికి తిరిగినట్టు ఉంటది. అందుకని మిమ్మల్ని అడుగుతన్నాము
ఆ అవునండి సరేలేండి వెళ్దాము ఉమ్ సరే అండి
తొందరగా టైం మళ్ళీ చెప్పండి నాకి
ఆ చెప్ప చేస్తానండి ఇక తప్పకు తప్పకుండా చేస్తాను ఇంట్లో పని అయిపోతా నేను తల్ కి చేసాను ఉమ్ సరే అండి ఉమ్ సరే అండి
ఉప్